మ్ చెప్పబ్బా
హలో
హలో
హలో
చెప్పు హలో ఇనిపి లేదా
హలో
హలో హలో ఇనిపి లేదా ఏంది నీకు మాత్రం వినిపించదు
హలో హలో ఆ హ
ఇనిపి లేదా హలో ఏ
హ
నొప్పి ఉన్నాయా